నే కదా నాకీనిపించట్లే నా కినిపించట్లే హలో
దీపి
హలో
హలో వినిపియట్లేదా
హలో
వీనిపియట్లేదా నా
ఇప్పుడు వినిపిస్తుంది నాకు
ఇప్పుడు వినిపిస్తుంద నీక్ చెవుడొచ్చినట్టుంది
సర్లే ఏం చేద్దాం నువ్వు మంచిగా మాట్లాళ్ళే నాతో
చదు
హలో
చదువుకున్నావా
ఏం చదువా సస్తున్నా పో ఒక్కదాన్నే చదువుకోలేక
అగు అగు ఇ ఇప్పుడినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుంది
చదువుకివట్లేదా నువ్వు దెబ్బలు పడుతాయి నీకు చదువుకోపోతేా
చదువుకోవాలి ఏందో పో ఒక్కదన్నే చదువుకో కున్నా నేను బోర్ కొడుతా ఉంది అందరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సింగిల్ గా ఉండాల్సి వస్తుంది రూమ్ లో మెంట్ల మెట్లోచ్చేస్తది నాకు ఇంకో నాలుగు రోజులు పోతే
అ
నీ వాయిస్ నాకు వినిపియట్లేదమ్మా లైట్ గా వినిపిస్తుంది
ఇప్పుడు నేర్పిస్తుంది అక్క దగ్గర బా అక్క నేర్పిస్తుంది అంట
ఆ వెళ్తా వెళ్తా ఖచ్చితంగా చేప్పిచ్చుకోవాలి వర్క్
వర్క్ చేప్పిచ్చుకో వర్క్ చేపిచ్ ని బా చేసుకొని బజీ
మంచిగా చేసేసుకొని ఈ మంత్ లోపల ఇంకో జాబ్ తెచ్చేసుకోవాలి లేపోతే ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో మా మా అమ్మచేత తిట్టించుకోలేకపోతున్నా
మాట వినకుండా వస్తున్నవు నువ్వు
ఉమ్ నేను ఎప్పుడో పెద్దదాన్ని అయిపోయా
ఆహా ఇదే చెప్పు మీ అమ్మకి మా నేను పెద్దదాన్ని అయిపోయా అందుకే నీ మాటిన మా అని
ఏం చేద్దాం చెప్పు ఏం చెయలేం
ఆ ఏం చేయలేమంటవా
నీ వాయిస్ నాకు చాలా స్లోగా వినిపిస్తుంది నువ్వు నీ హెడ్సెట్ తీసేయొచ్చు కదా మాముూలుగా మాట్లాడచ్చు కదా
ఆ ఇప్పుడినిపిస్తుందా
ఆ విని పిస్తుంది
ఆహా ఏందో ఫోన్ అలవా లేదు కదా
ఏం కాదులే ఏం చేయలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా పోతా ఉండాల
నీకిన్ని మాటలొచ్చా నీకు నవ్వడమే వచ్చు అనుకున్నానే
చె
ఎక్కువ నవ్వమాక పక్కన ఎవరైనా ఉంటె దడుచుకుంటారు
ఎవరు లేరులే
అల్ల పిల్లకి చెప్పినవా ఇట్ట ఆ అవును నే న్ జోకర్ ని మరి
ఏం చేద్దాం చెప్పు నీవల్లే నేను ఎక్కువ నవ్వు అందుకే అనిపి అనిపిస్తది నేను పి
నువ్వు నిజంగానే పిచ్చిదానివి
సర్లే ఏం చేయలేం
ఏం చేయలేం
ఉమ్ మార్చలేం
హాస్పిటల్కి తీసుకెల్లొచ్చు లే నిన్ను పిచ్చి హాస్పిటల్కి
ఎల్దాం ఎల్దాం
నాకేం పిచ్చిలేదమ్మా ఆడకూడ నీకు తోడు కావాలా ఎందుకు అడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు సేమ్ డిజ డిసార్డర్ తో
ఏం కాదు నాకు నువ్వే కావాలి
నాకు పిచ్చిలేదు నన్ను రానీరు
నాకు నన్ను కూడ రానీరు
నీకు వుంది నీకు ఒకరు చేప్పకుండా నువ్వే చెప్పతుంటే నాకు పిచ్చనే
నువ్వే కదా అన్నావ్ ఎక్కువ నవ్వితే పిచ్చిది అంటారని
ఆ ఎవరో దొంగలొచ్చి తొంగి చేస్తున్నారు
చూశా చూశా చూశా చూశా వచ్చింది ఉమ్
ఇంకా
ఏముంది తిన్నావా
తిన్నా తిన్నా హస్టల్ ది హాస్టల్ ఫుడ్ ఏ
బా అన్నం ఉడకలా ఏమిలా
నువ్వు కూడా అదే విన్నా
ఆ
ఏం కూర
పచ్చడి ఏశార్లే మాకు
ఆ గ్యాస్ ప్రాబ్లెమ్ ఆ గ్యాస్ తెచ్చాను అనిందే ఆంటీ
ఆ అది చిన్నది మన ఇంట్లో వాడుకుంటారు కదా అలాంటిది ఇచ్చారంట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డో ఫైవ్ హండ్రెడ్
ఏంది అంత చిన్నది
ఆ త్రీ తౌజండ్ అంటా
నేను ఏమన్నా వండుకుందాం అంటే అడగలేకపోతున్నా
నాకు మ్యాగీ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం
నా దగ్గర బాలామృతం పిండి ఉంది పిండితో కుడుములు చేసుకోవాలని ఉంది కానీ గ్యాస్ అడగాలంటే ఏదో బాగుంది గాని
అడుగు ఒకసారికే కదా టైం ఏ టైం ఎక్కువ చేసుకో కోకుండా
ఇంకా వీకెండ్ ఏ త్వరగా అయిపోతుంది అది కాకపోతే అవి ఇడ్లీ పాత్రలు తోమలా నా కదే
నేను తోమి ఇస్తాలే కావాలంటే
దానికి ఎక్కువ గ్యాస్ లాగేస్తది కదా ఆంటి దగ్గర చిన్నది లేదు పెద్దది ఉంది కదా
ఆ
ఎందుకు ఆలోచిస్తున్నా
సర్లే చూద్దాం అంతే కదా ఇంకో దాంట్లో అయినా వాటర్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి దాంట్లో అయినా అట పెట్టుకునేటట్టు చేస్కో
చూద్దాం వీకెండ్ చూద్దాం వీకెండ్ కి ఎడికైనా ఎడికిళ్ళైనా ఎడికైనా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా
ఉమ్ ఉన్నాయి నిద్రపోయే ఫ్లాన్స్ ఉన్నాయి
అంతే లే రోజూ అంతా నిద్రపోతవు అయినా సరిపోది నీకు నిద్ర
ఏం చేద్దాం నిద్ర పోగపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి ముంద డార్క్ సర్కిల్స్ తెలుసు రాట్లేదు దిష్టి పెడుతున్నారు కొ
అలా బక్కపిిల్ల ఉంటే నీకు టైం పాస్ అయ్యేది
ఆ పొట్టి పిల్ల ందే ఈ వారం వసద్దంట
అదే నాకంటే ఇంచు ఉంటుది పొడుగని చెప్పుకొని తిరుకుతుంది
ఏం చేద్దామని వసంత వస్తా అనింది సాటర్డే కానీ సండే కానీ
సోమవారం వస్తదేమో నాకు తెలిసి పంండగొచ్చేసింది తెలుసా ఆ గురువ
తెలుసు ఎల్లుండి
పో
ఆ
బస్సులు రేట్లు చాలా ఉన్నాయి రెండు వేలు మూడు వేలు అయితే పోవా నువ్వు
అదే మా అక్కమ్ మా ఇంటికే రాదు వాళ్ళ ఇంట్లో ఉంటది
హ్మ్మ్
హ్మ్మ్
ఏంది టైమే అవట్లేదు హాస్టల్ అవట్లేదు చి ఆడవ ట్లేదు ఈడ అవ్వట్లేదు
అడి
తిప్పదం ఏేలు పెెట్టి తొందరగా
అది తిరిగే పని కది వెనక్కి దిప్పుకోవచ్చు మనం
ఎందుక వెనక
వెనకి తిబితే ఇంకా ఏ మార్పులు చెర్పులు లేకుండా అన్ని చేసుకోవచ్చ అని
అమ్మ మళ్లీ వెనక్కి
ఆ
ముందుకెళ్ళాలని ఉంది వెనక్కి వెళ్ళాలని లేదు
ముందు కెళ్ళి ఏం చేస్తావ్ పోత అంది అంతే మనం అమ్మా నాయన వద్దర నాయన పెళ్ళి నీ ఇని నాకు పెళ్ళి అంటే అదొక అది అదొకటి అదిొస్తుంది నాకు వనుకు
నీ కొత్తదిలే వనుకో
అమ్మ వద్దురా సామీ పెళ్లి
మాకు పెళ్ళ అంటే ఎగ్జైట్మెంట్ వస్తుది పెళ్ళంటే షాప్
అందుకేలే ఎంగేజ్మెంట్ అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇప్పుడు నాకు భయంగా ఉంది ఫీర్గా ఉంది అనింది
ఎవరు
ఎవరో అని
అది ఇట్స్ నాట్ ఎంగేజ్మెంట్ ఇట్స్ పెళ్లి చూపులు
ఆ ఏదోలే
అది అయిపోయింది అప్పుడే
అంతే ఆ రోజు ఫీలింగ్ ఆ రోజు ఓబెయేస్లీ అందరికి అంతే ఆ రోజు ఫీలింగ్ ఆ రోజు ఉంటది కానీ నాకు మాత్రం ఏందో ముందు నుంచే భయపడిసి సస్తున్నా
అ
మీక అంట లేదు కదా అంతే లే ఉ
ఉ
అంత అదృష్టం కూడా ఎవరింత ఎవరింట్లో రాదులే
అదృష్టం అంతేనమ్మ అంతే అంతే మా ఇంట్లో మంచి కాబట్టి టి
అందుకే చెప్ప అదృష్టం అంత బ్రాగులు అని మళ్ళీ మా ఇంట్లో చల్లపు
కానీ ఈ ఆడపిల్ల అదృష్టం పెళ్ళయ్యే క
లి ముందెలిదా ఇది ఎవరు చేపిరు నీకు అబ్బా ఎంది ఇది మట్
ఒక అన్నీ తెలుసు
ది చూడన్నా అడిగిపోతావ్ పెళ్ళనయినా తర్వాత
నేన్ ఆడికి బతానా ఆడి అబ్బో నా ఆడేబడుంట
హైదరాబాద్ లనే బడ కదా
అప్పుడు ఉద్యోగం ఉండదు ఇ ఏండదు ఇదిగో రోజు నైతో ఫోన్ చేసి మాట్లాడుతా ఉంటా
అలాగే మంచిగా జేయ్ మాట్లాడు
దీనికోసమైనా జా స్త
ఆ ఒక్క నిమిషం అయ్యో అన్ నా మీద ప్రేమ గుడుందిలే అను వున్నా అబ్బా వద్దురా ఆయన
క్షన్ జెసా
సరేనమ్మా మంచిది మంచిది
ఇంకేం సంగతులు? నిన్న బాగా ఎంజాయ్ చేసావా మిమ మామయ్యోలింటికెళ్ళి అదే కొళ బొ ఆమె దగ్గరికెళ్ళి
లేదు ఏం ఎంజాయ్మెంట్ టుమ్తది వాళ్ళాయన ఆఫీస్ కెళ్తడు ఇంగ మాకు బోరు ఇద్దరం ఫోన్లు జూసుకున్నాం కొంచేపు మాటలు చెప్పుకున్నాం.
ఫోన్లు జూస్కోడానికి ఎళ్ళావయితే? అదేదో ఈడే జూస్
తోడుంటది గదా ఓడుండిందిగదా
ఆహా తోడు
రాలా అసలు రాత్రంతా నాకు
ఓమ వలాయిన్ దగ్గర పడుకుందా?
నా దగ్గరొచ్చి పడుకుంటదే
సరికి నీకు బోర్ గొట్టిందా?
ఆ యా నాకు పక్కన ఒకాయమ్ముందిలే పొట్